హలో
హలో
వినిపిస్తుందా అండి ఎందుకు ఇలా అవుతుంది
ఆ వినిపిస్తుంది ఇప్పుడు ఎందుకు ఇంతసేపు నాకు రాట్లేదు అసలు
నేను కాల్ చేస్తూనే ఉన్నాను కంటిన్యూగా నాది రిజెక్ట్ అయిపోయింది
ఇవన్నీ మాట్లాడొద్దు
ఆ మరి ఎందుకలా చేస్తారు మీరు బాగున్నారా చెప్పండి
బోరు కొడుతుంది నాకంతా
బోరు కొడితే గేమ్ ఆడుకోండి
ఎవ్వరులేరు ఆడుకోడానికి
ఉన్నారు కదా
హు నిను అన్ మరిీడ్
అయ్యో సారీ సారీ అయితే ఏం చేసిస్తారు చెప్ ప్పల్ల మీ మమ్మీ డాడీ తోటి ఆడుకోండి
మీ వాడుకోవాలి
మే మమ్మీ డాడీ ఫ్రీగా ఉంటే గిట్ట ఆ శిట్ తెలు షో అష్టచమ్మ ఇవి ఆడుకోండి
అవి అప్పట్లో ఆడేవాళ్ళు ఇప్పుడు ఇవ్వాళ వాళ్ళు ఆడుతున్నారు మా డాడీ డ్యూటీకి వెల్లిండ్రు మా మమ్మీ నిను షోస్ చూస్తుంది నాకేమో పిచ్చి లేస్తుంది
ఇదిగో ఒక మాట చెప్పన అప్పట్లో కాలం లాగా ఇప్పుడు లేదు కదా అంతా మారిపోయింది కదా అందరు ఫోన్లకు టీవీలకు అడిక్ట్ అయిపోతున్నారు అందుకే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీ డాడీ వస్తారు కదా వచ్చాక ముగ్గురు కలిసి ఆ ఇట్లా గేమ్ ఆడుకోండి మన మంచిగా ఉంటది
మనంకి ఇంట్రెస్ట్ ఉంటద కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండోదా వాళ్ళు ఆడరు ఈ ఏజ్ లో
అయ్యో ఎంత ఏజ్ అండి అంత ముసలి వాళ్ళు ఏం కాలేద్
మన ఏజ్ వాళ్ళు ఉన్ అంటే ఆడతారు మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటది వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటది మనతో ఆడాలని చెప్పండి
అ అమ్మాయి ఏదైనా అడుగుతే కాదనరండి పేరెంట్స్
కానీ ఇలా గేమ్లు కాదు వాళ్ళు కూడా టైర్డ్ అయిపోయేస్తారు అని నాకు పిచ్చి వేస్తుందని వాళ్ళని ఆడమం టే వాళ్ళకు పిచ్చిలేస్తది
అలా కాదండి మీరు మంచిగ చెప్పి చూడండి వాళ్ళు ఎందుకు వినరు పిల్లల కోసమే వాళ్ళు బతుకుతారు
నేను అలా బయటికి పోయేస్తాను కొంతసేపు నాకు ఇంట్లో ఉంటే పిచ్చి లేస్తుంది ఎందుకు జెల్లెషి బంధించినట్టు అసల్ అయితే ఇంటికాడ ఇగ రోడ్డు మీద యాక్సిడెంట్లు అయితాయని రోడ్డు మీద వెళ్కుండా ఉంటారా ఏంటి
సేఫ్ లేదు అంటే యాక్సిడెంట్ కాదండి మృగాలు వల్ల
అట్లేమి ఉండదు మనం ధైర్యంగా బ్రేవ్ గా ఉండాలి
అ ఆ అయితే ఇప్పుడు మీకు పిచ్చి లేవడానికి కారణం ఏంటి
హు ఏం ఆ సినిమాలు కూడా ఏం రావట్లేదు టీవీలో అప్పుడేమో గీత త గోవిందం వస్తే అది కొంచసేప్ చూశాను ఇప్పుడు ఒ
టీవీ లో వేరేదేమన్న పెట్టుకోండి లే పది మొబైల్ లో చాలా ఉన్నాయి కదా ఎన్నో ఆప్షన్స్ తున్నాయ్ రీల్స్ చూడండి లైక్
ఉ
అయ్యో చాలా జోక్స్ వస్తాయి కదా
అవి నాకట్లా చూడబుద్ధి కాదు ఊకే అట్లా ఎదో కొంతసేపు అట్లా పది నిమిషాలు సుత్త ఇగ చూడబుద్ధి కాదు అట్ల ఊకే
అవునా
పేపర్ అచ్చింది బుక్ అచ్చింది అవ్ అవి కూడా చదివేసా అయిపోయింది అప్పుడే
అయ్యో
సండే బుక్ లో స్టోరీస్ చదవడం నాకు బాగా ఇష్టం ఎవ్రీ సండే
ఆ అవునా నేను సాక్షివిలో చదువుతానండి ఈనాడులో చదువను
మేము ఈనాడుయే ఏపిచ్చుకుంటాం సాక్షి కూడా కొన్ని డేస్ ఏపిచ్చుకునం గని ఇగ ఇప్పుడు ఈనాడు యే బెస్ట్
అవి కథలు రియల్ కథలు ఆ వట్ చెవి ఎవ్రీసండే
కొన్ని రియల్విీ ఉంటాయి కొన్ని మనం అంటే ఇలా జరిగుతే ఏమైతుంది ఇలా అనుకుంటే ఏమై గాని అలా ఊహించి కూడా కొందరు రాస్తారు
అవునండి నేను మొన్న రీసెంట్ గా ఒక కథ చదివితే అందులో చదువుకున్న పని మనుషులు కావాలంటా
అవు అలా ఉ
నేను కూడా పెళ్ళి చేస్ కున్నాను నేను కూడా చదువుకున్న పని మనిషి అ ఇప్పుడు అర్థమవుతుంది నాకు
కానీ అలా ఉండద్దు ఎందుకంటే ఇద్దరి క్వాలిటీ కాబట్టి ఇద్దరూ చేయాలి
తా అనేది ఉండకూడదండి ప్యా చదిపిస్తున్నారు కాని పెళ్లి అయినాంకా ఉద్యోగం చేయొద్దం ఇది ఎంత అసలు న్యాయము
అవును ఇది కేసలు కరెక్ట్ కాదు
మీ వైపు లింగ సమానత్వం ఉందా అండి
ఆ ఇగ కొందరు మనుషుల్ని బట్టి వాల
కులం పిచ్చి కూడా అస్ అసలు ఉండకూడద అండి
కానీ ఇంకా కొందరికి అలానే ఉంది
అసలు కులాలు ఎవరు కనిపెట్టారో ఏమో కానీ ఎవరిని కోసినా మనుషులను రక్తమే వస్తుది కదండి అందులో కులమత భేద లు ఎందుకు అందరూ కలిసి ఉండొచ్చు కదా
కనీ అందరు మ నాలాగ ఆలోచించరు కద అండి ఒక్కొక్క రకం ఒక్కొక్కరు ఉంటారు ఒక్కొక్క మనిషి
లు వాళ్ళ పుట్టింటి వాళ్ళు వేరే వేరే సాంప్రదాయాలు ఉంటాయి పెళ్లి చేసుకున్నాక వాళ్ళ ఇ ఇంట్లో వేరేగా ఉంటారు ఒక అమ్మాయి ఇక్కడది అక్కడది భరించి ఎక్కడ ఎట్లా ఉంటో వాళ్ళ వై ప్పు అట్లా మనం మలిచి వాళ్ళలాగా తిరగాలి
అంతే కదండి మరి
అందుకేనే ఈ ఆడా జన్మ ఎందుకు వచ్చిందో అని అప్పుడప్పుడు నేను బాధ పడుతూ ఉంటాను
ప్పుదే పని జరుగదుకదా
అసలు సృష్టియ లేదు అండి
నాకు ఎందుకో కడుపు మంటగా అనిపిస్తుంది ఎట్లానో అయితుంది
హలో ఏమైంది వినిపిస్తుందా
కడుపులో మంట పడుతుంది ఎట్లనో అయితుంది
ఎందుకు బోరు కోడుతుంది అన్నారు కదా మరి
ఏమో ఇప్పుడు ఇప్పుడు అట్లా అయితుంది నాకు
చల్ చాల తాగ పోండి ఎండాకాలం కదా బయటికి తిరిగి వచ్చారేమో మల బయటికి వెళ్తా అంటున్నారు మరి
బయటికి వెళ్ళ ఎండలు ఉన్నాయి అందుకే ఇప్పుడు ఈవినింగ్ టైమ్ లో వెళ్ వెళ్దా అనుకున్న హ
తోటి టైమ్ స్పెండ్ చేయండి అండి ఎందుక అట్లు చేస్తున్నారు ఇంట్లో ఒకసారి వాళ్ళతో కూర్చొ ని మాట్లాడితే కదా మనసు విప్పి మాట్లాడితే తెలుస్తది ఆ లేో ఎవరి కి వారే యమున తీరేగా ఒకరు సెల్ చూడడం ఒకరు టీవీ చూడడం ఒకరు ఏదో పని చేసుకుంటూ ఉంటే ఎలాగుంటదండి
రోజు మాట్లాడుతూనే ఉంటా అండి నేను
అట్లా మాట్లాడడం వేరు మంచిగా కలిసి
హ
చాలా ఇంపార్టెంట్ అండి మనిషికి వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ ఏమనుకుంట కుంటారు అనుకుంటూ మనం బతికేస్తాం కానీ అసలు ఏముందో బయట క చూస్తే స్తనే కదా మనకు తెలుస్తుంది
అవును నిజమే
ఆ ఏం వంట చేశారు మరి అమ్మగారు
ఈ రోజా
బ
చికెన్ ఫ్రై చేసింది
చికెన్ ఫ్రైయా
మీరు
నేను ఇది మన ఎగ్ ఎగ్ ఆమ్లెట్ తెలుసా అండి
ఆ తెలుసు
ఇన్స్టాగ్రామ్ లో మొన్నటి వరకు వైరల్ అయింది కదా
మీరు బాగా రీల్స్ చూస్తారా ఏంటి
అ అవును నేను రీల్స్ చూస్తాను కాని అయితే ఇట్లా కడాయి లెక్క చిన్న తొట్టేలగా వస్తుంది అందులో మన గుడ్డుని పగలగొట్టాలి ఒక గుడ్డుని పగలగొట్టి అందులో ఉడకబెట్టిన గుడ్డు డ్డేయాలి దాని మీద ఇంకొక గుడ్డు పగల కొట్టాలి ఇట్లా చేసి అంటే ఆమ్లెట్ ఉంటది ఆమ్లెట్ కోసినాక లోపల ఉడకబేట్టిన గుడ్డు ఉంటది చాలా బాగుంటది ఒకసారి తింటేనే కదా తెలుస్తుంది అది చాలా ట్రెండ్ అయింది అందరు చేసుకు కున్నారు ఆ గిన్నె కూడా కొనుక్కున్నారు అందులో చేయడానికి రావాలి అని
అవునవునునేను ఎప్పుడు ట్రై చేయలేదు తినబుద్ధది కాదు అలా
ఒకసారి తిని చూడండి ఆమ్లెట్ లోపల ఏమో ఉడకబెట్న గుడ్డు అసలు మీరు ఎగ్స్ తినారా సదా
తింటా కనీ రేర్ ఉడుక బెటినాయి నాకు కర్రీస్ లై తినబుద్ధి కాదు
ఎందుకు చాలా బాగుంటాయి కదా
ఏమో నేను బాయిల్ చేసిన వెంటనే వేడి వేడి ఉన్నప్పుడు ప్పుడే దాని మీద సాల్ట్ కొంచెం చిల్లీ పౌడర్ వేసుకొని తింటా అట్లానే ఇష్టం నాకు కర్రీలో
అవును అట్లా కూడా బాగుంట ది మీకు కర్రీలో తినబుద్ధి కాకపోతే ఒక ప పని చేయండి ఏంటి చెప్పనా ఈ ఎగ్ మీరు ఇట్లా చిన్న చిన్న ముక్కలు పీసెస్ గా కోసు కున్నారు కదా అట్లనే కోసుకొని ఉంచుకోండి ఒక కడాయిలో ఉ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇవన్నీ వేయించుకున్నాక ఆ ఈ కోసిన ముక్కలు అందులో వేసేయండి అది ఒక డిఫరెంట్ ఎగ్ కర్రీ అయితది
ఆ అలా చేస్తది మా మమ్మీ అప్పుడిప్పుడు
అట్లా బాగుంటది మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ఎగ్ కర్రీ
చేసాను ఒకసారి
ఎందుకండి డల్గా మాట్లాడుతున్నారు
అంత ఎలానో అయితుంది
అయ్యో అట్లంటే ఎట్ల తొటి మాట్లాడని పను మూడు సార్లు త్రీ టైమ్స్ చెప్పాను ఊ ఊకే ఎందుకట్లైతుంది మీ దగ్గర నాయిసొస్తుందండి
టీ వీ చూస్తున్నారు వీళ్ళు
ఎవరు
మావాలె మ్మ్
ఎగ్ కర్రీ మీ స్టైలో ఎలా చేస్తారు ఒకసారి చెప్పండి
అబ్బా ఇప్పుడు నాకు చెప్పు ఓప్కనే కడుపులో మంట మండి తుంది అందుకోసమనే ఇంగ నాకు
ట్లం రోడ్ల పుంట తిరగద్దండి అవి గాలి గీలిక
నేనసలెట్టు బోను బైటికి
బయటనే మాట్లాడుతున్నా అన్నారు నిల్చొని
పోలేదు పోదా అనుకున్నా కానీ ఇగ పోలేదు నేను
అవునా అట్ల ఊకే వెళ్ళినా గుడ అట్లనే అయితదండి నాగు మొన్నటి వరకు అట్లనే ఆ ఫీవర్ వచ్చింది ఇప్పుడే కొంచెం తగ్గుముఖం పట్టింది
మ్మ్
ఇప్పుడెప్పుడ ఎప్పుడెప్ ప్పుడయిపోతుదా అని చూస్తారా మీరు
అట్లేమి లేదు నా
మీరట్ల దిక్క దిక్క మాట్లాడతారండి ఇంకోసారి ఫోనే చేయను మీకు
పిస్ అదసి తిక్క తిక్క అంటే అది వాళ్ళు కట్ చేస్తారు రిజెక్ట్ అయిది
సరే అండి మరుంటాను
మ్మ్ ఓకే బాయ్
బాయ్